హలో చెప్పండి
బాగున్నారా
బాగున్నా అండి మీరు బాగున్నారా
ఊ బాగున్న ఏం చేస్తున్నావు
ఏం చేయలేదు అండి స్నానం అయ్యింది దేవుడుకి దీపం పెట్టాలి
పిల్లలు ఎక్కడ హాలిడేస్ కదా ఏం చేస్తున్నారు ఆహా
స్నానం ఊరుకి ఎలార
అవునా ఎక్కడికి ట్రిప్ ఏమి పోలేదా లీవ్ లు కదా
లే లే ఎక్కడికి వెళ్లలే
హుమ్
ఏం బయట తాను కదా నాకు టైం లేదు
ఓకే
అందుకనేసి
హ్మ్
మీరూ ఎక్కడ ఏదైనా ప్లాన్ చేసారా
ఎండ వల్ల మేయిను బయట పోలేకపోతున్నాం అది పోయి అక్కడ ఒక వడ దెబ్బ కొడుతుందని భయం
అవునా చాలా ఎండగా వస్ రాం స్వామి బయటా
అందువల్లా ఏం వంట చేసినారు మీకు మా బాగా వచ్చే వంటల గురించి మాకు చెప్ ప్పగలార
ఆ అవును అన్ని బా చేస్తాను అదే ఇదే అని కాదు అన్ని అల్రౌండ్
హ్మ్ హు
ఈ రోజు ఎగ్గు
ఎగ్ బుజి చేసవా ఎగ్ కర్రీనా ఎగ్ బుజిన అదే పగల్ సర ఎట్ జాస్త స చెప్పగలుతారా
నగ టమెటా ఎరగడ్డ అన్ని తరుక్కోవాలి
హ్మ్
ఆ ఆయిల్ బాగు బాగున్నా ఆయిల్ వేయాలి ఆ ఇల్లు వేసినాక మాముూలుగా ఆవాలు పప్పు దినుసులు అవి వేస్తాం కదా
అగే
అన్నీ వేసిన తర్వాత ఎరగడ్డ బాగా ఎర్రగా వేగిన తర్వాత
ఆ
టమేటా వేయాలి టమెటాలా బాగా బాయిల్ అయిన తర్వాత పసుపు ఉప్పు
హ్మ్
చిల్లీ పౌడరు అన్ని వెయ్యాలి
ఓకే
అదంతా బాగా వేగిన తర్వాత త ఎగు కుట్టి వేసేవాళ్ళి
ఎగ్ ఓహో పా ఉడక పెట్టింది జ
అహా ఆ అలాగే ఆ
ఓకే ఓకే దాన్ని మేము ఎగ్బుజ్జి అంటాం
ఓహొ
ఎగ్ బుర్జీ ఆ మీ మాములుగా కోడి గుడ్లు ఉండ్లా మీరు చెప్పిన ప్రాసెస్ లోనే ఉడక పెట కోడిగు మళ్ళీ నూనెలో ఎంచుకొని బాయిల్డ్ ఎగ్ ఏస్తాము మీరు పగల కొట్టి వేస్తున్నారు అం
ఇట్లా వేయచ్చు అట్లా వేయచ్చు బాంటది
అదే అదే రెండు రకాలు రెండు టేస్ట్ కొంచం డిఫరెంట్గ వస్
డిఫరెంట్గ అంటే
అవును
ఆయన ఏం చేశారు వంట ఇ
నేనా మ అను కొంచెంమునింది నిన్న వాళ్ళు ముస్లింసొల్లు ఇచ్ సరిపో దాంతో ఏ కర్రి చేసిన ఆ అది కర్రీ చేసిన ఆ అదే మళ్ళా చికెన్ చికెన్ తీసుకున్నా అదే దీంట్లో బిర్యానీ లైట్గా ఓ టెంకాయ ఏసి కొబ్బరి పాలతో చేసిన న బిర్యానీ ఇది వచ్చి మాములగ కర్రీ చేసిన చికెన్
బాగోచ్చింద
ఈ రోజు బాగా రాల హడావిడిగా చేసిన నా కొంచెం టేస్ట్ బాలేదంట
ఓహో
సరే ఆధ్ తినేసి వెల్నాడు
ఎట్ట చేశారు మటన్ కర్రి మీరు
ఆ అదే స మాములుగా ఎరడ్లు మటన్ ఫస్ట్ ఉప్పు పసుపు వేసి
హమ్ హమ్
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడక పెట్టేస్తను విజిల్ వచ్చేస్తది ఆ నైన్టీ పర్సెంట్ ఉడికినాక ఎరగడ్లు టమాటాలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కోసిపెట్టుకొని వేయించుకొని మళ్ళీ మటన్ ఉడికిపోనాక దాంట్లో వేసి ఉప్పు అంతా నెయ్యి వేసి సరిపోతే ఉప్పు పులుపు చూసుకుంటా సరిపోనాక మళ్ళా రైస్ వేసి దమ్ పెట్టేస్తా ఒక ఐదు నిమిషాలు ఎక్కువ పెట్టేసి ఫ్లేమ్లో మళ్ళా ఐదు నిమిషాలు పది నిమిషాలు త ఎక్కువ పెట్టేస్తా దమ్ అయిపోతుంది ఒక గ్లాస్ కిష్ట మాముూలుగ ఆ అదే ఆ రైసు అన్నం బియ్యం అయితే అది ఇంట్లో డైలీ చేసుకునేది అయితే ఒక గ్లాస్ కి రెండు రెండు గ్లాసు వాటరు
ఆహా
ఆ బాస్మతి బియ్యం అయితే ఓటి నరా గ్లాస్ పోసుకుంటాం మీర్ ఇంతేనా ఆ మాలుగ బాగా చేస్తాం నేను ఎక్కువగా కొబ్బరి పాలు రైసు నెయ్యి వేసి చేస్తాము అది
కొబ్బరిపలు రైసు చాలా మంచిది హెల్త్ కి
ఎక్కు చేసేది ఈ బిర్యానీ కంటే ఆ మా ఆయనకు కూడా అదే ఇష్టం ఎగ్ బాగా మటన్ కర్రీ చేసేస్త అది కాదు అది కొబ్బరి రైస్ ఫ్రైడ్ రైస్ లాగా నేను పాలను ఒక్కటే మిక్సీలు వేసుకొని ఎత్తుకుంటా దాంతో అది ఎప్పుడు బిర్యానీ ఎట్ట చేస్తామో సేమ్ టమాటాలు ఒక్కటే వేసుకోవాలి మిగతా ప్రాసెస్ అంతా ఒకటే పెరుగు వేసుకోము అంతే ఆ అది చేసుకుంటాం అది చేసుకొని చికెన్ క్రీ మటన్ కర్రీనో చికెన్ కర్రీనో చేసుకుంటాం బాగుంటున్నాయి్ ఎప్ప పిల్లలు కూడా తింటారు కారం ఎక్కువ ఉండదు కదా అందుకని
కొబ్బరి పాలస్తేనే టేస్ట్ వచ్చేస్తంది
అవును అవును మంచిది కదా హెల్తీ నెయ్యి ఎక్కువ పోస్త నెయ్యి హా అందువల్ల కొంచెం బాగుంటది ఇవాళ మటన్ బిర్యానీ లో నెయ్యి వేయలేదు అందుకే కొంచెం టేస్ట్ బాలా హు డ ఇక్కడ కొంచెం పని ఉన్నాయి ఆ పని చేసుకుంటూ నీతో అరుచుకుంటూ సరిపోయింది ఈరోజు
పిల్లలు ఏం చేస్తున్నారు
ఇా ఒకడు నేను తులసి చెట్టుకి వచ్చి నీళ్ళు పోయిరా అని చెప్తే ద పొరగ పుల్లలుంతా తెచ్చి నాటిండాడు తులసి చెట్టు పక్కన
ఆహా
ఉమ్ ఇంకేంటి విశేషాలు
ఏం లేదు ఈ రోజు ఫ్రైడే కదా
ఆ
రెడీ చేసుకుంటా ఉన్నా
హు ఈ ఎందుకు ఏయ్
పూలు పెట్టుకొని దేవుడు సామాన్లు క్లీన్ చేస్త అ
ఆ ఈ రోజు క్లీన్ చేస్తారా నిన్న చేయలేదా
నిన్న ఇల్లంత క్లీీన్ చేసేసినాము అన్ని క్లీన్ ఆయింది ఓన్లీ ఇప్పుడు దేవుడికి పూజకి ఆ రజు ఆ అవును ముందు రోజే అంతా మాఫింగు అంతా ఇప్పుడు దేవుడికి దీప్ దీపం పెట్టల్ల కదా పూలు అవన్ని బయట ముగ్గేసుకు కొని
హు హు
జసా
మీరు పిల్లలు పంపించేసినారు మీరు ఒక్కటే బోర్ కొట్లా మీక
బోర్ కొడతంది ఏం చేద్దాం తప్పదు కదా
ఏం హెల్త్ బాలేదన్నారు ఎట్టుంది ఇప్పుడు
ఉ వెళ్తా వెళ్ళాను వెళ్ళాను వెళ్ళి సలయిన్ పెట్టుకున్నాను
ఎప్పుడు
టూ డేస్ బ్యాక్ పెట్టు
ఆహా అదే ఇవాళ మళ్ళీ కొంచెం హెల్త్ ఏం
ఆ అసలు ఎందో వేళ్ళు చేతులు కాల్లు పెయిన్ వచ్చేస్తా ఉంది
ఆహా బాడి పేయిన్ అదే ముందు కరోనాలో ఎట్టుంది అట్టే ఉంది ఇప్పుడు
నాకు అప్పుడు అట్లంతా కరోనా అంత అయితే నాకు రాలా కానీ ఇప్పుడు ఎందుకు ఎందుకో నాకు ఒక టెన్ డేస్ గా ప్రాబ్లం
ఊ హు
ఒక త్రీ డేస్గా తిరుగుతానే ఉన్న హాస్పిటల్ ఉ
కొంతమంది ఏమంటున్నారంటే కరోనా ఎఫెక్ట్ అంటే మామూలు జ్వరంలాగా అయిపోయింది అనమాట తెలీదా సింటమ్స్ ఎక్కువగా ఎట్ ఎట్ట అంటే అది ఫస్ట్ మా చెమట పట్టేస్తది తుమ్లు వస్తాయి జలుబు వేడ్ జలుబు జాస్ స్మెల్ లే రాదు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నాకు అస్ స్మెల్ అనేదే రాల అది తగ్గిపోయినా కూడా స్మెల్ రాలా బాగా ఒల్లిొప్పులు అయితే భయంకరంగా ఉంటుంది నీరసంగా ఏదో కో ఆ
ఇప్పుడు అలానే ఉంది నాకు స్మెల్ అయితే ఉంది కానీ ఇంకా బాడీ పెయిన్స్ తోన్ నీర్సంగా కొనుకునే ఉ నాలీ హెడేకూ
ఆ
చాలా పెయిను ఏదన్నా టాబ్లెట్ వేసుకున్నా చూపే
ఆ
ఆకపోతే మళా పెయిన్ వచ్చేస్తాం
ఓకే ఏమనా ఫుడ్ తిన్నారా గంజి ఏమైనా తాగండి బాగా
ఉమ్ అదిే రాగి గంజి ఉందా అదే తాగ్ త్త ఉండా ఇప్పుడు
ఆ అదే హెల్త్ీగా బాగా బలం వచ్చేవి తినండి పిల్లలను చూసుకోవాలి మీరు బలంగా ఉంటేనే పిల్లల్ని చూసుకోగలుగుతారు
మా మాదర్ అదే అంటారు ను తినవ్ మా తినాలి
హుమ్ ఏగా ఏది దిగులు పెట్టు కోబకండి ఫస్ట్ హెల్త్ చూసుకోండి నిన్ను నమ్ముకుని ఇద్దరు బిడ్డలు ఉన్నారు
వాళ కోసమే కదా
హూ మ్ ఏనా జా చూడండి జాబు ఏనా మంచిగా ఓన్గా పెట్టుకునేతే అమ్మని మీ మమ్మీని మాట్లాడుకొని కూర్చోొని ఒక చిన్న ఇ ఏదన్నా చూడండి ఎందుకంటే మీకు సెట్టు కాలా బయటికి పోతే అక్కడ ఉండే జనాలు నేను చెప్పేది అదే మా సిస్టర్ కూడా పోయింది జాబ్ కి పోయింది ఆ రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చినారు ఇవాళ కాల్ చేసి మిమ్మల్ని హోల్డ్ లో పెట్టున్నాము ఆ నువ్ రావద్దండి మేమే కాల్ చేస్తామని చెప్పారంట ఆ పాపా చాలా అప్సెట్ గా ఉంది ఊ ఏంటి ఇది నాకు టైమే బాలేేదు
అవును
ఆ శుక్రవార మంగళవారం పూట ఇంట్లో గొడవ వేసుకొని వచ్చిన అప్పుడి నుంచి నాకు ఏదో ఒకటి అన్ని ఆపోజిట్ గనే జరుగుతాందని బాధపడతోంది
అది శుక్లవారం బయట వస్తే వాళ్ళకి ఇబ్బంది మనకి
మంగళవారం మంగళవారం
ఆ
ఆ అక్కడ కూడా ఇబ్బందే పడుతున్నారు అక్కడ కూడా భయంకరంగా ఇబ్బంది పడుతున్నారు
ఆ
అన్న అన్నదమ్ములు అమ్మగాని అన్నగాని ఒక ఆడబిడ్డని మంచిగా చూసుకోవాలి బాధ పెట్టకూడదు వాళ్ళు బాధ పెడత స్తారు బాధ పెట్టి పంపిస్తారు ఇప్పుడు వాళ్ళు బాధ పడుతున్నారు ఈ పాపా టైం బాల
అదే అదే
ఈ ఈ పిల్ల కూడా కొంచెం బాధగానే ఉంది ఏది ఎత్తుకున్న ఆపోజిట్గా ఉంది
ఊ చూపించుకోమని చెప్పండి ఎక్కడన్నా
ఊ
ఇంకేమండి
ఆ సరే అ
సరే ఆ అరే సరే అండి
అమ్ములు ఆ అమ్ములు